హలో హట నమస్కారం అండి యునీటి లి జిబుల్
నమస్కారం అండి బాగున్నారా అండి
ఆ బాగున్నాం అండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారండి.
ఖాళీనే మీరు మీరేం చేస్తున్నారండి.
ఏం చేయలేదండి. ఖాళీగా ఉన్నానండి మీ కేండ్ గాదా తిన్నారా
అవు అండి మీరు మీరు తిన్నారా అండి. ఆ తిన్నామండి ఇప్పుడే మీరు తిన్నారా
కలేద్ దండి తినాలి. అవును నెక్స్ట్ వీక్ లో ఉగాది వస్తుంది. గ దా ఏం విశేషాలు
అవునండి ఇగ ఊరికి ఏళ్ళాలి. మా ఊర్లో బాగానే చేసుకుంటారు ఉగాది పండుగ అనేది
ఆహా
ఆ మీ ఊర్లో అండి
మా ఊర్లో బాగా చేసుకుంటాం మండి ఉగాది పండుగ ఇంకా ఏవే ఫెస్టివల్ మీకు అంటే మా ఊర్లో ఎలాగంటే పాత కొత్త పురాణాల్ లాగా చేస్తారండి. ఎలాగంటే ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు. గాదండి వాళ్ళందరూ ఒక అంటే ఊరి మధ్యలో గ్యాదర్ అయి తమన్ మద్ ఊర్లో వాళ్ళంతా జనాబా అంతా గ్యాదర్ అయిపోయి అక్కడ దేవుణ్ణి పెట్టేసి అంటే రాళ్ళకి పూజ చేస్తారు. రాళ్ళు పెట్టేసి అక్కడ ఆ ముందు ఒకటి బ్లాక్ కలర్ ది ఆ పెద్ద ద్దది ఏంటంటే బెడ్షీట్ లాగా ఉం దన్న మాట దాన్ని పెట్టేసి అన్నీ టెంకాయలు పూజ అంతా చేసేసి తర్వాత బొరుగులు ఉంటాయి. కదాండి బొరుగులు మళ్ళా ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి ఏసిస్తారూ. అన్నమాట బురుగుల్లోకి టెంకాయ్ అన్ని ఆ వేసేసి బాగా కలబెట్టి ట్టేసి ఒక టవల్ పరిచేసి దాని మీద పెడతారూ. అన్నమాట అక్కడక్కడ పెట్టేసి ఆ దాని చుట్టూ పెద్దోళ్ళు ఉంటారు కదండి వాళ్ళు డాన్స్ చేస్తారనమాట
ఆహ
ఆ‌ డాన్స్ చేస్తూ అంట్ దాన్ని తీసుకొని తినేస్తారనమాట చాలా బాగుంటుందండి ఆఫెస్ స్టివల్ కైతే ఎక్కడ లేని జనాబా మొత్తం వచ్చేసి ఉంటుందండి అంటే బ్యాంగుళూర్ లో ఉన్నోళ్ళు వేరే దగ్గర ఉన్నోళ్ళుందరు వచ్చేసి ఉంటారండి మా ఊర్లో
ఓ అంటే ఫేమస్ అనమా
చాలా బా చేసుకుంట్ టామండి ఇంకా ఉ ఇంక్
ఆ మావోల కూడా మాసైడ్ కూడా బానే జరుపుకుంట్ రండి బట్ లా ఆ లాస్ట్ ఏడు సంవత్సరాల నుంచి బాగానే ఇంకా బాగా చేస్తున్నారు ఎలా అంటే అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తారనమాట ఆ రోజు ఉగాది రోజు ఊరేగించే గానీ కా మటంలాంటిది ఒకటుంటది గుడి అనేది అక్కడికి వెళ్ళేసి మొత్తం ప్రైమేసి అక్కడ మనం జమ్మిచెట్టు అని ఉంటుంది చెట్టు మాదిర్గా పెద్దది ఆ అక్కడికెళ్ళేసి మాములు పెద్దవాళ్ళు ఉంటారు స్వామీజీ అని ఒక ఒక ఆయన ఉన్నాడు ఆయన మామూలు పురాతనమైన విషయాలన్నీ చెప్తారు అనమాట ఇలా పాండవులు యుద్ధనికి వెళ్ళేటప్పుడు ఇలాంటి వాళ్ళ ఆయుధాలన్నీ అక్కడే దాచుపెట్టి వెళ్తారు అనమాట
అవునండి ఇంకా మీ ఊర్లో అంటే మీరు బాయ్స్ నార్మల్ గా వినాయక్ చవితి బాగా జరుపుకుంటారు కదండి
ఆ అవునండి అది వినాయక చవితి అలాగే మొహరము బాగా జరుగుతారు మా ఊర్లో
అంటే మా ఊర్లో ముస్లిమ్స్ లేరండి మొహరం గానీ బాబాయ్ పండుగవి జరుపుకోవడానికి
అంటే మొహరం అంటే ముస్లిమ్సే కాదు మాములు హిందువులు కూడా జరుప్తారు మా ఊర్లో
అంటే ఎవరైనా ఇప్పుడు ఆ హిందువులే చేస్తారు అవును కానీ మో ఎవరైనా ఒకరు ముస్లిం వాళ్ళు ఉన్ ఈ వాళ్ళకు సపోర్టివ్ బావుంటుంది కదండి
ఆ కమసర్సి ఉండాల్సిందే
ఆ మా ఊర్లో వినాయక చవితి అయితే యూత్ మొత్తం చేసుకుంటారండి
ఆ
అంటే ఇప్పుడు ఊర్లో చందలే చందాలేం వేసుకోరు ఊర్లో ఈ వీళ్ళుంటారు కదా యూత్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ దాకా ఉంటార అనమాట వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని దాంట్లో మనీ ఇంతని మాట్లాడేసి డబ్బులంతా త ఏసు కొని ఇంకా వినాయకుడిని తీసుకురావడం త్రీ డేస్ పెడతారండి మా ఊర్లో త్రీ డేస్ పెట్టేసి మూడు రోజులు అన్నదానం చేస్తారు తర్వాత ఇంకలా ఆ మూడు రోజులు పెడతారు తర్వాత లాస్ట్ డే వచ్చేసి నిమజ్జన కి డీజే లు పిలిపిస్తారు అనమాట గేమ్స్ చిన్నపిల్లలకి గేమ్స్ పెట్టీ పెట్టేసి మళ్ళా గిఫ్ట్లు ఎలాగంటే పెన్స్ నోట్బుక్స్ అవి ఇస్తారండి
ఆ సేమ్ అలానే మా ఊర్లో కూడా మా ఇంటి దగ్గర సేమ్ అలానే వాళ్ళ గేమ్స్ పెట్ పెట్టేసి తర్వాత ప్రైజెస్ ఇచ్చేసి అంతే కాకుండా అ మామూలుగా మా ఊర్లో ఐదు రోజులు కూర్చోబెడతారండి వినాయకున్నీ అంటే లాస్ట్ వెలీ ఆ వినాయకుడే ఐదు రోజులు అంటే గ్రాండ్గా చేస్తా రు అంతే ఆ ఇలా ఏనుగు వచ్చేసి మాగులున ము వెళ్తుంటుంది వినాయకుడు వెనకాల వస్తుంటాడు అలా జరుపుతారు కంపల్సరీగా ఏనుగనేది వస్తుంది అనమాట ఆ
మా ఊర్లో అలాగే ముండదు ఆ ఏ చెప్పండి చెప్ప ప్పండి
మా ఊర్లో బా జరిపేది అంటే ఇది ఆ గౌరమ్మ పండుగని విన్నరా
ఆ అవునండి గౌరమ్మ పండుగ దీపావళి కీ నార్మల్గా దివాళి అందరు చేస్కుంటారు అప్ ప్పుడు కాకుండా గౌరమ్మ పండగ చేస్కుంటారు మనస
ఆ దివాళి తర్వాత జరుపు
ఆ దివళి తర్వాత ప పౌర్ణమికి, పౌర్ణమికో అమావాస్యకో గౌరమ్మని సాగనంపేసి అప్పుడు టపాసుల్ వేల్చుకుంటాం మనం అప్ ఇప్పుడు దీపావళి చేసుకుంటాం కదండీ. అవున్ చాలా బాంటుందండి అది కూడా
అంటే ఎందుకంటే అది లేడీస్కి ఇంకా చాలా పెద్ద పండుగది మేము ఊర్నే బాయ్స్ కేముండదు
అమ్
లేడిసేకి వేరే ఊరుకి వెళ్ళేత్తువెల్ తున్నాయి. వాళ్ళు కూడా కంపల్సరీగా వస్తారంట మా మా పండక్కి
ఇంకా మా సైడైతే దసరా గూడా చాలా బా జరుపుకుంటామండి అ క్కడ మా ఊరి దగ్గర జీర్గాళ మ్మ అని దేవాలయముంటుందనమాట అది కొండలో ఉం టుంది అక్కడికెళ్ళేసి ఆ ఆ ఎట్లాంటే మంచిగా అర్చన చేపిచ్చుకొని జాతర నడుస్తుందక్కడ అప్పుడు కూడా అంతే మొత్తము జనబ- త వచ్చేసుంటారు ఊర్లో ఉన్నళ్ళంత త అది చాల పవర్ఫుల్ దేవతండి అసలు అది పెద్ద కొండ దాన్ని స్మాష్ చేయడానికి చూషినా గూడా చెయ్యాలి అనుకున్నోళ్ళు మొత్త త్తం చనిపోయారండి
ఉ ఉండరండి
ఆ
అంతేకాకుండా ఇది మా ఊరు సైడ్ ఉండద
ఆ చెప్పండి
అదే మా ఊర్ సైడ్ కూడా సేమ్ దసరాకే ఇలా కర్రలతో అన్ మాట ఆ అమ్మవారిని, పలుఊరికి తీసుకోవాలని కొట్లాడుతారు అనమాట అద ఒక దేవరకట్టు అని ఉంటుంది ఊరు అక్కడ అమ్మవారి ని ఎవరు ఎవరు తీసుకెళ్తే వాళ్ళు గుర స్థిర సంపదలతో బాగుంటంది అని వాళ్ళ నమ్మకం అంట అందుక అని చెప్పేసి అక్కడ వాళ చనిపోయినా పట్టించుకోరు గాయాలైనా పట్టించుకోరు ఆ రోజు కర్రలతో కొట్టుకుంటూనే ఉంటారు ఆ దేవతని ఊరికి ఆ దసరాకే అది జరిగేది కూడా ప్రతి సంవత్సరం జహజస్త కరం జరుగుతుంది
ఆ
మీరు విని ఉంటారు ఎప్పుడన్న దేవర్గట్టు అని
ఏమో అండి తెలీయదుఅంత
అది అంటే అమ్మవారు వాళ్ళ ఊరికి తీసుకెళ్తే వాళ్ళకి మంచి జరుగుతదని వాళ్ళ నమ్మకము బట్ అందులో చాలా మంది ది చనిపోతుంటారు దెబ్బలు తగులుతుంటాయి ఆ చనిపోతారు ఎందుకంటే ఇప్పుడు అందులో ఎవరన్నా ముందుగానే వాళ్ళు గొడవ పడింటారు అప్పుడు దాంట్లో కనబడితే వాళ్ళు ఇంకా కొట్టుకుంటారు ఆ రోజు అందు ఆ అందులో కేసు కూడా ఉండదు ఆ రోజు మాత్రం ఎవరు ఏమి చేసుకున్నా కూడా కేసు అనే ఉండదు పోలీసోళ్ళు కూడా రారు
డి ఇక్కడ తిరుపతి దగ్గర కూడా వెంకటగిరి అని ఉందండి ఆడ కూడా అం తే అండి అక్కడ ఏమంటే పెద్ద పండగచేస్ స్తారు అది ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్ ముందు నుం చ్చే అంటే ఊరికి మొ త్తము దిగ్బంధనలాగా చేస్తారు ఆ స్టార్ట్ చేస్ నప్పుడు ఒకటి ఒక టు రెండో గట్ట వేస్తారంటా అంటే మా ఫ్రెండ్ ఉన్నిన్నారు చెప్పారు అక్క అది చాలా పెద్ద ఫేమస్ ఫెస్టివల్ అంట అక్కడ అదేంటంటే ఫస్ట్ ఒక గట్ పెట్టేసినప్పుడు ఊర్లోకి జనాలు రావచ్చు కానీ వచ్చినోళ్ళు ఎవ్వరు పోకూడదు బయటికి
ఊరుబయటికి పోకుడుదు
ఊరు బయట ఎవ్వరు కాలు పెట్టకూడదు పెట్టారా చనిపోతారంట ఎటట్లో అట్ల చనిపోతారంట తర్వాత నెక్ క్స్ట్ సెకండ్ గట్టేసిన ప్పుడు కూడా అం తే అప్పుడు ఇంకా చాలా పవర్ఫుల్ అంట ఇంకా థర్డ్ గట్ టైపేనాక ఫెస్టివల్ ఉం టుందంట ఆ ఫెస్ స్టివల్ లో ఏంటంటే ప్చ్ ఇప్పుడు పెద్ద పండగ అది పెద్ద పండగ అయితే ఊరి జనాలు మొత్తం అసలు కాలు పెట్టుకోవడానికి కూడా ఉండదంట అట్లా అక్కడ ఏమై తుందంటే అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరైనా శత్రువులు ఉంటే ఆ రోజు వచ్చి నిజంగా వాళ్ళు ఆఉ ఆ జాతర కోసం వెయిట్ చేస్తుంటారంట అండి మా ఫ్రెండ్ చెప్
హ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు దొరుకుతారని
అవునండి నిజంగా ఎప్పుడెప్పుడు దొరుకుతారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్ ఎవరన్నా ఆక్సెప్ట్ చేయకపోయి నా అమ్మాయి దొరికినా కూడా చంపేస్తారంట
ఓ మరి అంత క్రూరంగా ఉంటార
ఆ అంటే ఇప్పుడు కక్షతో ఉంటారు కదండి వాళ్ళు ఏం చేశారంటే టైం రావాలని వెయిట్ చేస్తుంటారు టైం వచ్చిందా చంపేస్తారంట వచ్చి వెనకాల నుంచి వచ్చి ఏదో ఒకటి రాడ్ తీసుకొచ్చి తలకి కొట్టుకుని వెళ్ళిపోత
అవునండి వాళ్ళు ఎప్పటి నుంచి
తలకు రాడ్ కొట్టేసి వెళ్ళిపోతారు ఇంకా ఏమైనా వాళ్ళక్ సంబంధం ఉండదు ఆ రోజు అసలు నేను షాక్ అయిపోయినానండి ఏం ఏం ట్రా ఇట్లా ఉంటదా అనుకున్నా నేను ఏమిండవు టాండి అసలు కేస్ అసలు ఎవరినీ పట్ కుంటారండి ఇప్పుడు ఏయ్
హు ఎలా కొడ్ తే అల రెచ్చిపోతారు
అవును
ఆ మావూర్ సైడ్ కూడా సేమ్ అంతే అలానే ఉం ఉంది బట్ ఇది అమ్మవారి కోసం అన్నమాట అమ్మవారి కోసం కొట్లాడతారు అందులోనే పాత ఏమన్న పగలు అలాంటివి ఉంటే ఇంకా అందులోనే వెళ్ళిపోతాయి
హ్మ్ కానీ అలాగా అంటే అట్లా కొట్టుకోవడం చాలా తప్పండి ఇప్పుడు వాళ్ళు కూడా మా అంటే ఇక్కడ ఎక్కడ అంటే వెంకటగిరి అలాంటి సైడ్ లో నార్మల్ గా మన సైడ్ అయితే మా సైడ్ అయితే అలాగే ముండదు నార్గల్ నార్మల్ ఫెస్టివల్ చేసుకుంటాము ఫస్ట్ స్వీట్స్ చేసుకుంటాము తింటాము నెక్స్ట్ డే మటన్ చికెన్ చేసుకుంటారు తింటారు చాలా బాగుంటుందండి
అన్ని పండుగలు బాగానే ఉంటాయి బట్ ఆ దసరా వచ్చేటప్పటికి కంపల్సరీగా అది అంటే పురాత కాలం నుంచి వస్తుంది ఆ తర వి వాళ్ళు ఎవరు చెప్పినా కూడా విన్నార ఎమ్ అటా అంతేకాకుండా అమ్మవారిని ఒకే చ్చరు కద మా ఊరు కావాలి మా ఊరు కావాలని వాళ్ళు గడ హవుతు అలాయిపోతుంది ప్రతి సంవత్సరం అలానే ఉండ
థ్యాంక్ యూ స్ సో మచ్ అండి మీ సైడ్ నుంచి మంచి సమాచారాన్ని తెలుసుకున్నానండి
ఆ సంవత్సరాన్ని అందించినందుకు చద్దగాదు
ఆ థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటానండి ఆ సరే అండి బాయ్ అండి
మీరు కూడా చాలా విషయాల చెప్పారు బానే ఉందండి
ఆథ్యాంక్యూ
ఓకే అండి థ్యాంక్ ఓకే అండీ బాయ్